హలో ఏమైంది అన్నాకి చేస్తా అనీ నాకే చేసినావు
ఇక అన్నకు చేద్దాం అనుకున్నా కానీ నీకే చేసా లేఖన ఐదు రోజులకు ఒకసారి
అన్నదానికి కూడా కావట్లే ఇప్పుడు అన్నదాంట్లకి వెళ్ళి
వచ్చింది కదనే
ఇప్పుడు నువ్వు ఏ నంబర్ కు చేసినవ్
మేఘనా నంబర్కి
ఇప్పుడు మేగన నెంబర్కే వచ్చిందా కాల్
అవును
నా ఫోన్కు వచ్చిందని
రా
ఇది సిమ్ అన్నదాంట్లుంది కదా మొన్న నా దానికి వచ్చింది అని
అవునా
డౌట్ అంటే ఇప్పుడు అన్నదానికి వేసినవా నాదనికి వేసినవా అని
అంటే సిమ్స్ రెండు ఒక దాంట్లో వేసుకుని ఒక ఫోన్లో వేసిరా
లేదు రెండు రెండు ఇట్లు ఉన్నాయి అట్లో ఒకటి అన్నదా న్న ఫోన్ లోనే ఉన్నా నా నా ఫోన్ లోనే ఉన్నాది కాని నా దాంట్లో రెండు ఐడిలు ఉంటాయి
అవునా
ఇట్ల తలే
ఏ ఎండాకాలం ఏం చేస్తున్నాం మరి ఇం ఇంటికాడన్నాడేనా
ఇంటికాడు ఉండుడే ఈ ఎండకు బయటికి వెళ్ళలే ప్రసక్తే లేదు
కాలేజ్ కి పోతునవ
పోతనా అర్దం కాలేరా
స్కూల్ క అప్పుడు టీచర్గా పోయేది కదా
ఆ ఇక ఎందుకు ఆపష్నా అంటే పోబుద్ది కాలేదు మీ అన్న కూడా వద్ద అన్నాడు మళ్ళా
ఆ పోతే కొంత ఉపయోగ పడుతుడాగా
ఏమో నేను కూడా చేస్తాను అంటే ఎన్ని అన్న కూడా వన్లేస్తాను వదుంటే వద్ద అన్నాడు ఏహ ఏ నాక ఎందుకు మార అంతా అని నీకు డబ్బులు కావాలంటే చెప్పు నేను ఇస్తా కానీ నవ్వు పోకు అని ఆనాడు
ఈవినింగ్ ఈవినింగ్ ఉంటున్నావా మరి వెళ్తావా ఈవినింగ్
ఈవనింగ్ పోతా ఈ రోజు కాలేజ్ పో పోదామని పోయినా వాళ్ళు క్లాస్ ఎగ్జామ్స్ కదా ఏ ఇగ ఏమంటే వచ్చిన
ఈ రోజు నుంచి నే స్టార్ట్
ఈ రోజు నుంచేరా
ఆ అందుకే స్టేటస్ చూసినా ఇవరికి ఆల్ ద బెస్ట్ ఆల్ ది బెస్ట్ అని కూడా స్టేటస్ ఎలా పెడుతురు పేరిలు పెట్టి
అ బెస్టు కన్నయ్య నాని ఈత్తార స్టాటుస్లు ఇయ్యాల
సేస్ భసస్ ఎగ్జామ్ కి ఎక్జామినేషన్ ఆల్ ద బెస్ట్ పండు కన్నా
ఎట్ల తెలుసా ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎస్ఎస్ ఎగ్జామ్స్ నాని కన్నయ్య ఏయే ఆయా
క అసలు అసలు ఎట్ల తయారయాల సమాజం పోతుంది
అద ఏదో వాళ్ళకి ఫోన్ చేసి ఏడవచ్చు కదా
కదా
ఏడువరు అయన్న చతనగావు
అంటే ఇట్లా చెప్తున్నా అని వాళ్ళు అని ఉన్నారు తెలి వాళ్ళ
తెలవాలి కావచ్చు మరిో వాళ్ళు మరి పాయసాల న పెట్కుంటరూ ఫెల్యిన వల్ల నేమ్ కూడా పెట్టచ్చ కదా మరి
కదా పేలనలో బట్ర ఎందుకు పెడతారో అట్ల
ఒక్కొక్కసారి
అట్లేందుకు పెడతార్లే ఇప్పుడు మళ్ళ చూడు అంటే మళ్ళ ఆల్ ద బెస్ట్ వాళ్ళకి ఒక్కళ్లకే కాకుండా మేము వాళ్ళకి ఆల్ ద బెస్ట్ పెట్ల మనం మన ఆల్ ద బెస్ట్ చెప్పినామని మన అందరికి తెలవాలి కావచ్చు
చీరువా లోనే ఈ ఇప్పుడు తెలితే ఏముంది తెల్వకపోతే ఏముంది
ఏమయ్యా వాళ్లకి అదో ఆనందం
ఓరి ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు పిచ్చోళ్లతోను ఏం పెట్టుకుంటాం ఏం ఓర్లుతం పిచ్చోళ్ల తోటి ఎంతగానం అయినా ఓర్లుతాం
అంతే కదనే నాకు ఎండకాలం అని మజ్జిగ చేస్తున్నాం
ఏం చేయలేదు ఏది లేదు ఏముంది ఏం లేదు అన్న అనుకుంటా అనాలి వీళ్ళు పిచ్చ చ్చోళ్ళే మిగిలినోళ్ళని పిచ్చోళ్ళు అంటారా
కదా ఇందాకనే అసలు ఎక్కడేమి పనిలేదు మీకు ఏదో కూడా చేస్తుర్రు
ఆ అంగనే
రా అంగనే
వారు వచ్చేసరికి దుకానం వెళ్తే
నిన్నటినుంచి ఆయనకు పిచ్చి లేపుతున్నా పాపం
పాపం అదేదో పని అన్నం చేయము అంటే అన్నను ఎవ్వరి వల్ల అయితే ఇట్లా బిత్ బిల్లింగ్స్ కోసం పని చేస్తారు ఫోన్ చేత్తారు వాళ్ళందరినీ ఇది ఇన్స్టాల్ చేసుకొని నేను ఇలా
హ అట్లా కానీ ఒక ఆప్షన్ ఉంటే బాగుండే ఎవరికి పడితే వాళ్ళకి చేసినట్టు
కాని అనిపిత్తద అట్లా అనిపియ్యదు
నేను అందుకే కద ఎంత కష్టమయినా చేస్తున్న ఆయన ఫోన్ డ్యూటీ నుంచి రావగానే అసలు గ్యాప్ ఉంచుడే లేదు నేనే వత్తుతన్న
ఫోన్ తీసుకుంటాను మాట్లాడతాను అన్నతో మాట్లాడడం లేదు ఏం లేదు
ఏంది ఇది రెండు రోజులు అయ్యింది పాపం
పాపం అవును రెండు రోజులు నీ ఫోన్ ఇచ్చేందుకు రెండు వేలు పత్త పతను
ఇంకా ఏ రెండు వేల ఎక్కడ నా కంట నాకు ఒక నాలుగు వేలి ఇయ్యి ఎందుకంటే ను్వు ఫోన్ వాడుకుంటాను కాబట్టి నాలుగు వేలు ఇవ్వలేదు ఆ ఫోన్ నాదే ఈ ఫోన్ నాదే రెండు ఫోన్ ఎందుకు వాడుకుంటున్నావు అంటు
మరేవరి ఫోన్ వాడాలటా
ఏమో
ఏమో వాడేల మన ఎవరి ఫోన్ వాడాలట
ఏ నా ఆ ఫోన్ వాడినందుకైన పైసలు ఇయ్యాలట
ఉమ్ ఇత్తాను పదివేలు ఇత్తాను
ఆ ఫోన్కే ఇ ఇడొక్క ఫోన్ ఇప్పుడ ఎవరు పదివేలు కొంటారు ఛీ మంషి మంచి ఫోన్ లే గాని నలభై వేలా ఫోను పదివేలకు కూడా ఉన్నాది ఇంకొన్ని రోజులు అయితే
ఆ నాలుగు వేలే ఉంటే మంచిగా షాపింగ్ పోతారు కానీ అన్నకి ఇచ్చేదాక ఎందుకు వెయిట్ చేత్తరు
ఆ హ్మ్ ఏ ఫోన్ దొరికిందని ఇన్స్టాగ్రామ్లు మీషో మింత్రా
ఇన్స్టా మీషో మింత్ర అమెజాన్ ఫ్లిప్కార్ట్ దేన్నోదిలేదే లేదు.
ఇన్స్టాగ్రామ్లో చూస్తామా ఏదైనా ప్రోడక్ట్ రాగానే మళ్ళ దాన్ని చూసుకొని దాని లింకుల్ చూసుకొని అయే ఎతికాను ఎక్కడున్నాయని
నేనైతే అదే పనిగా
నేన్ కూడా కానంత్ అసలు నేను కొనుక్కొనే ఎక్కువ కొనుక్కొనే కొనుకుం అట్లన్ని లైక్ చేేసి కొనుకుంటా ఆన్లైన్ల బయట కొంటాలే గాని ఆన్లైన్
మనం లైక్ పెట్టుకుంటే పాపం సూషి ఎవరన్నా కొనిత్తరేమో అని లైక్ పెట్టుకు
కదా అసలా హిస్ట్రియే ఓపన్ చేయను.
ఇక చెక్ దత్తడు నా హిస్ట్రీ మీ అన్న చెక్ చేసి గిదెందుకు గిదెందుకు గిదెందుకు అని అన్ని అన్లైక్ చెత్తాడు నేనేమో లైక్ చెత్తంటా అయనేమో అన్లైక్ జిత్తడు. ఇదే రీల్ నువ్ కొనిత్తే కొని లేక పోతే లేదు నేనే కొనుకుంటా అని నేను ఇగ మల్ల మేల్లిగా తెల్వకుండ ఆర్డర్ పెడి
అట్ నేను కూడ అట్లనే చేయాలిగ
మరి ఆళ్ళకి నచ్చింది కొనీయాలంటే మనకు నచ్చొద్దా
కదా. ఏదన్నా నచ్చిందంటే వంద వంకలు చెప్తారు.
కోపం వత్తది. మళ్ళ వాళ్ళకి నచ్చిందానికి మనం ఎన్ని చెప్పినా అదట్ల కాదు ఇది ఇట్లు ఉంటది అదట్లనే ఉంటది అది స్టైల్ ఇగ వంద రీజన్లు చెప్త రు.
వంద వందయేం కర్మ వందకిగ ఎమన్నా పట్టించుకునేది లేదు
చోడిస్తారు. ఇగ వాళ్ళకి నచ్చిన దానికోసం వాళ్ళు ఎన్ని పాట్ల్ అయినా పడతారు
అ వాళ్ళక్ నచ్చినదాన్ని వాళ్ళ వాళ్ళకి నచ్చతే వాళ్ళుకొనుకుంటరు కానీ మనకి నచ్చేతే మనం కొనుకు
మనం కొనుక్కోవద్దు మనమట్లా మనకు నచ్చిన్నేవి కొనుక్కుంటే తప్పు కదా
వీళ్లయితే ఇక తగ్గలేరు
సైకోల్ స్యాడిస్ట్లు బాయ్స్ అంటేనే అంత
మళ్ళట్ల అనద్దు ంగే వాళ్ళే పిచ్చోళ్ళు. వాళ్ళ మంచచోల్లే వాళ్ళకి తేలీదు మనకి తేలిసేది ముందే
వాళ్ళ అనుకుంటరు.
వాళ్ళకేం తెలుసు మనకంటే ఎక్కువ సెన్స్ ఆఫ్ హ్యూమర్ వాళ్ళకే ఉంది.
తెలియాలి సమాజానికి ఎవరి బలం ఎంత ఎవరి తెలివి ఎంత తెలియచేద్దాం మనమిద్దరం కలిసి బోర్డు బోర్డు వేసుకొని తి తిరుగుదాం
ఎంత చెప్పినా లాస్ట్ కోచ్చినంక మీరే పాపం ఆ పిల్ల కదా నేమందరు అందుకే ఇట్లా చేస్తారండ్రి.
అంటారిగ లాస్ట్కి అదే లాస్ట్కు మనల్నే బగ్నం చెస్తారు.
అంతే
ఈ గోల్డ్ రేట్ ఎప్పుడు తగ్గాల
ఏమో అదిగ అది తగ్గేసరికి
మనం కూడా తగ్గిపోతాం.
ఇప్పుడే అంది
అదీ తక్కువ రేటు ఉన్నప్పుడు కొంటానికి డబ్బులు లేవు. డబ్బులు ఉన్నప్పుడు కొంటానికి దాని రేటు
రే
బ
లేదండి నిజంగనే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లల్ల గూడా వస్తున్నాయి గదా ఏంది. గోల్డు ఫ్యూచర్లా పుస్తలు ఏసుకోకుండా పసుపు కొమ్ము కట్టుకొని ఇగ పెళ్ళి చేసేసుకుంటమని.
అట్టనే ఉన్నది మరి
ఏం చేస్తరు మరి అంతగనం రేట్లు పెంచినప్పుడు ఇగ ఇప్పుడు వాళ్ళకి ఎవడో కొన్నడు కొంటడు గానీ అందరం కొంటమాయి
ఏం కొంటం కొనం వాయిస్ బ్రేక్ అయితుందిరా మళ్ళీ చెయ్